హలో వినిపిస్తాందా?
నీకినిపిస్తుందా
ఉమ్ ఏంజెస్తానండవ్ అక్క ఏం చేస్తాన్నా
ఏంయలే వర్క్ చేస్థాండ అబ్బా నువ్వు
ఏం లేదు ఉరికే వచ్చిన ఎట్ల చేష్నా తిన్ని కాదు ఎట్లా చేసినా కాదు అంటాడవ్
కాల్ దీంట్లోనే నెంబర్ ప్లేస్ చేస్తే వచ్చింది సరే
మామూలుగా నేమ్ పడకూడదు కదా స
ఆ ఏం పడదు ఇవన్నీ మనం ఇందులో మార్ మాట్లాడకూడదేమో
ఆ
ఇందులో లో మాట్లాడొచ్చు మాట్లా ప్లడ్ కుడదో తెలీదు
అదిగాదే హే మామూలుగా అయితే నమ్ నేమ్ పడవ కుర్తిగాదాని అడుగుప్ప అడుగు
ఆ మనం నేం మాట్లాడకూడదు అది పడుతది అనుకుంటా ఎందుకంటే నేను క నువ్వులాగన్ అయినవ్ కదా
ఉమ్ ఉమ్
ఉమ్ అందుకు నేం పడింది లేదంటే పడదు
ఉమ్ ఉ ఏం చేస్థాండవ్
ఏం చేయలేప్ప వర్క్ చేస్త తన నువ్వు
న్న నాన ఎేరరికి
అ
ఎన్నికల్స్
సంపూర్ణంగా ఒక కాల్ అయిపోయింది అంతే
కాదు ఆ రోజు జెప్పినా ఇంకా ఈ రోజు నువ్ జేస్తాన్నది
అ ఏదో పంలో ఉండి చెయలే
సాటర్డే సాటర్డే సండే పెట్టుకోవాలా ఇంగ అట్లాంటివి లేకుంటే మార్
సాటర్డే సండే కూడా మాకు లాస్ట్ వీక్ ఇం కాక లాస్ట్ వీక్ ఒగవ్వ చనిపోయింది సాటర్డే చనిపోయింది సండే ఆ కార్యం జేషినారు మళ్ళల్ మొన్న సాటర్డే సండే సాటర్డే చనిపోయింటే ఇంకో హైదరాబాద్ నుండి తెచ్చినారా సండే
ఇద్ద జన్పేనారా
ఉ సండే ఆవ దగ్గరకి పో పోయి యాక్చువల్గా పోవల్సిండే మేం పోలే ఇంకా అయిపోయిండే ముందు చనిపోయిండ అవ్వ వాళ్ళ దినాలుంట అంటే అక్కడికి పోయినాం ఇంకా సొంతమ్ మా నాన్న పిన్నమ్మైతుంది
అవునువు
అనికి ఇప్పుయినా
చిడ్టి పయి వస్తానే
అంటే మరి అంత క్లోజ్ ఏం కాదు అంట ఒక కవ్వయితే క్లోజు ఇంగొవ్వా క్లోజ్ ఏం కాదు
కలుస్తారు
కానీ కలుస్తాం ను
ఉండొక్క నిమిషం
కట్చేయద్దు అష్టబడారు
చెప్పుప అయన్నకాల్ జేస్తి కీసిమ్మనా
అ
ఆ ముందేవరితో మాట్లాడినా
ఆ పాపస్ ఒ పిన్ని కూతురుతో మాట్లాడిన పిన్నిీ కుతుర్ తో మాట్లాడినా
తెలిసినోల్లకే ఏస్తాన్నవ జ
ఆ ఆ
సేఫ్ గుండాలన
హు
సేఫ్ అ మళ్ళీ ఊన్ నేం చేయమంటే వళ్ళీ ఎరికిచేయాలని వాళ్ళు ఊరికనే చేయమని చెప్తార
ఆ ఎం నాకు తెలిసి ఇవన్నీ మాట్లాడకూడదేమోప్ప
ఆ
ఉ
అదే సరే లే
ఇంకేమి ఆంటి అంకుల్ ఏం చేస్తన్నారు
అ
ఆ ఆ
మ
ఆంటీ అంకుల్ ఏం చేస్తాన్నారు
టీవీ సీరియల్ మన నాన ఇంక రాలే మా యమ్మ ఒక్కటే టీవీ చూసాంది సీరియల్
ట్వంటి చేయ్యలి
ట్వంటి ఆ హ
ట్లో మాట్లాడు అర్థమయ్యేతట్టు మాట్లాడ్ త్
ఊహ్మ్ సదే సరే
ఊమ్
ఇంకేమి
ఇంకేముంది చెప్పాలమ్మ న పొట్టి వచ్చిందంట
ఎప్పుడు
అనంతప్ పూర్ కోచ్చింది
ఓకే
ఆ ఏదో మిక్సీ కొనాలని వస్తున్నారంట లేదు
క హ అట్లా అల్ ఊల దొరకవా
ఉగాదికి అన్నాన పా పా మిక్సీ గాలని షాపింగ్ వేంది మీ అన్న వాళ్ళ ఫ్రెండ్ ఏదో మొబైల్ గాల్లన్ పెయింట్ ఆడ్ కనిపించినారు వీడియో కాల్ చేసిండ్రి
స్ బాందా
ఉమ్ బాగుంది మళ్ళా వస్తాలే అనింది రాలేదు
ఆ పాపా ను తేజ్ ఉన్నారు లేరో పెదలీసా ఆ చెప్పినా వన్ మంత్ అని చెప్పినా
ఆ నిన్న వేరే పిల్లోడు ఫోన్ చేసిండ మా ఆఫీసు అబ్బాయే వాడు యుకే పోయినాడా వీడియో కాల్ చేసిండే చాలా రోజులయిందని ఎప్పుడో సంవత్సరం కిందట మాట్లాడింటిమి. మళ్ళ నిన్న ఫోన్ చేసింటే ఆయమ్మా వీడియో ఆన్ చేయలే ఏమ్మా ఆన్ చేయలేదు అంటే నేను నీటికి లేను ఇంకా స్నానం కూడా చేయలేదు వంట
వా ఏ పేల అ అంతే ఇంకా
అ
కాదు ఆ ఎట్లా మీ ఆఫీస్ తెలుపుని వెళ్రీనారా యయుఎస్కి
లేదు లేదు ఆ అబ్బాయి వదిలేసి యుూఎస్ కాదు యుకే లండన్
వేరే కంపెనీ ద్వారా చదువుకునేక
కేషన్ మీద పోయినాడు. పార్ట్ టైం చేసుకుంటా ఉన్నాం అక్కడ ఎడ్యుకేషన్ ఓన్లీ వికీ వన్ ఆర్ టూ డేస్ ఉంటుందంట అంతే మిగతా డేసు పార్ట్ టైం. వచ్చంట.
ఎన్ని అన్ని డబ్బులు ఎట్లా వచ్చినాయి. చెప్పవా
లోన్
చె ఈ టైమ్ లో పోతే ఇంక ఎప్పుడు పా ఇంకా ఎప్పుడా ఐప్పు కాదుపా ఈ లే ఎప్పుడుపాంగా చదివేది ఎప్పుడ అయిపోయేది.
ఏముందొ ఓ ప ని సంపాదన కూడా వస్తా అంటుంది కదా.
తయా పార్ట్ టైమ్.
పార్ట్ టైమా దొరుకుతాయి టైం పడుతు తుందంట. మరి అంత మన సైడ్ పట్టినంత. టైమింగ్ గాదు దొర్ యంట ఏం అంటే ఎట్లాంటి, పండ్లు దొరుకుతాయంటే ఈ బార్లో
అవునులే మామూలుగా ఇక్కడ
ఆ అక్కడ అవి ఎక్కువ ఉంటాయి ఈడ పని మనుషులు అంటాము ఆడ జాబ్ అంటాం అనమాట.
ఆ కనీ వల్ శాలరీస్ కూడా అట్లనే ఇస్తారు. మనల కాదు. మనోళ్లు ముష్టి స్టేషనర్ తీస్తారు.
ఆ
అ ఇంకేంది పా
వాళ్ల
ఎం
అక్కడ పిల్లలకి ఎడ్యుకేషను.
అ
అన్ని ఫ్రీ అంట
అవును ఎడ్యుకేషన్ హాస్పిటల్స్ ఫ్రీ అవి రెండు ఫ్రీ అయితే ఎంతచ్చ న బదు కచ్చ డబ్బులు కట్ చేదే రెడింటికి హెల్త్ కూడా ఫ్రీనే హెల్త్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటే
పిల్లలకి
మ్ అవి రెండు ఫ్రీ అయితే ఇలున్న బద్కచ్ పస్
అందుకే పోదామా అనిపిస్తుంది
నాకు కూడా అనిపిస్తుది పైస లేవు
మ్
మళ్ళీ ఇప్పుడు చదవాలన్నా అయ్యే పని కాదు ఎవరైనా ఉంటే బాగుంటది ఒకరే అంటే కష్టం
ఆ
మీది మీరు పోవాల న్నా ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పోతేనే బాగుంటది, కొంచెం పెద్దగా అయితే అడ్జస్ట్ అవ్వలేరు, మళ్ళీ స్కూల్ లో అవన్నీ కష్టమ్ అయిత
అవును
చేసుకోండి ప ఇక్కడే ఏంది బొంగు అడ ఒక టెన్ ఇయర్స్ ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటే ఆ డబ్బుల్ క ఇక్కడ అప్పుడు మనకి చానా అవుతాయి ఇక్కడ వచ్చి సట్ ఒక టెన్ ఫిఫ్ ఫటీన్ ఇయర్స్
వాడు అదే చెప్తను నడు ఈజీగా ఇ ఇద్దరు జాబ్ చేస్తే ఒక మినిమం మంత మంత్లీ ఫైవ్ ల్యాక్స్ మిగిలిచుకోవచ్చు అంటున్నాడు
అవును మరి నీకు ఇప్పుడు మంచి టైం ఇంకా ఇద్దరు స్కూల్కి పోలేదు ఇద్దరు ఇప్పుడు మీ ఇద్దరు జబ్య మీ ఇద్దరు పోవచ్చు ఇప్పుడే మంచి టైమ్ మళ్ళీ పా స్కూల్ స్టార్ట్ అయితే ఆపప అడ్జెస్ట్ అయ టైం పడుతుది చేసుకోవచ్చు కదా నను ఎట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ అడు పో ఇడున్నాయి పా నువ్వు నిజం నప్తాన్నా ఇండియాలో నువ్వు థౌజండ్ ఇయర్స్ ఉన్న వేస్ట్ ఎట్లున్న గొంగలు అట్లనే ఉంటారు మొహ అయితే ఎంలుగడతామంత అంతగ్ మించీ ఏం ఉండద్ చెప్తానా. ఇప్ ఉండమనీ మేం ఏం చేస్తాం. ఎవరింట్లో వాళ్ళు ఉంటం. ఆడున్నా ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటం. అడ్ దూరం ఉంటే అన్నా కొంత కొంచెమైనా మాట్లాడిస్తారు. అయ్యో మా పాప అంత దూరం అనీయే. అ ఈడుంటే ఇంగ ఇవే పంచాయితులు. ఆడిగ్పోతే రిలేట్
అడిగినా అడిగినానా వాడినీ ఇద్దరం మేము మస్తు బతుకుతాం ఆడా అంటే. ఇద్దరూ జాబ్ చేస్తే ఒకరు ఫుల్ టైం, ఒకరు పార్ట్ టైం చేశినా గూడా బాధం బ్రహ్మ్మాండంగ్ బతుక్కోవచ్చూ నువు ఎడ్జ్ చన్ మీ వచ్చి ఆ అన్న డిపెంట్ మీద రావచ్చు. తూ ఎడ్యుకేషన్ అంటావా వీక్లీ వన్ ఆర్ టూ డేస్ ఉంటుంది. ఇంకా పార్ట్ టైమ్ జాబ్ కూడా సాటర్డే స్ సండేనే నికీ ఇచ్చేదీ రూమ్ రెంట్క్ సరిపోతాదీ ఇంకొకరిది మిగులుతాది అన్నాడు.
హ్మ్ సింగిలైయితే
సింగిలైనా గూడా పార్ట్ టైము. రూమ్ రెంట్ అవి ఇవీ సరిపోతాయి. తినేకీ అక్కడ పోయినంక పేరెంట్స్ మీదనే డిపెండ్ కాకుండ తినేకొస్త్ ఇక చాలు
ఆ అదే చెప్తాను. ఫుల్ టైమ్ వచ్చేంత వరకు అట్లు ఉంటయ్ జాగ్రత్త. యూత్ ఓకేనా అదికూడా
ఊ అది కూడా ఓకేనే. అక్కడిదే ఆ కాదు కాదు ఇక్కడిదే బెంగళూరు అంట. ఊ
చెన్నెల్లీయా
వెళ్ళి వన్ ఇయర్ అయింది.
హ్ము అంటే వాళ్ళకి డాలర్స్ ఇస్తారు కాబట్టి ఎక్కువ వస్తది పా.
యూకే లో డాలర్స్ ఏనా ఇచ్చేది.
యహా డాలర్స్ అన్రు దాన్ని ఏమో అంటారు. దాని వల్ల ఇస్తారు మన కరెన్సీ కంటే వాళ్ళదా వాళ్ళ వాల్యూ ఎక్కువనే. అండ్ వాళ్ళ్ టైమ్ అంటే టైమ్ మన అలాగ అర్ధరాత్రి ఎప్పుడుంటే అప్పుడు అట్లా ఉండదు యూకే లో టైమ్ అంటే ఆ టైంకే ఇప్పుడు మన నైన్ టు సిక్స్ అనుకో నైన్ టు సిక్స్ మాత్రమే వర్క్ చెప్తరు వన్స్ ఇంటికి వచ్చిన తర్వాత ఎవరి ఇంగ వర్క్ గురించి మాట్లారు షిఫ్టీ టైమింగ్స్ ఉంటాయ్ ఆఫీస్ వి స
ఆ సరే ఉండు చేస్తా